చెపురా
ఏం చేత్తనవ్
ఏం లేదు
ఊ లే
బావున్నవా
మంచిగ ఉన్న తిన్నవా
తిన్నా తిన్నా నువు తిన్నవా
ఇప్పుడు తింటా తింటాను ఫోన్ చేసినవ్
హ్మ్ హ్మ్ ఏంకూ రా
గెల గెల వచ్చిన మాది ఇయ్యాల చికెన్
హ్మ్ చికెనా హ్మ్ సండే స్పెషలా
హే హే అట్లని కాదు నార్మల్గా
హ్మ్ హ్మ్ అది ఇయ్యాల పప్పు సాయంత్రం చికెన్ తెచ్చుకోవాలి ఇగ
ఇటు నార్మల్గా స్ట్రైడ్ గర్ త్తచ్చ గంతే
హ్మ్ స్
హ్మ్
న్నవ
ఇర్ల బైల్లెకొచ్చిన అమ్మ
బన్న వోలోలు ఉన్నారు
నేను గుడాల సాయన్న చిన్నోడు పొట్టోడు హ్మ్ బాగా మెసేజ్ లు వత్తనాయ్ పక్క నికర ఏం చేత్తనవ్
ఏం లేదు ఇడ బయట రూమ్ బయట కూర్చున్నాం.
ఆహా అయ్యయ్యయో చిన్న బోదాం అనుకున్నాన్న
హ్మ్
అక్చుల్లీ గోడర్పే పోదాం అనుకుంటామనం
హ్మ్
నేను పోట్టోడు ఇగా మా దోస్త్ వాళ్ళతో ర పోదామనుకుంటానం
అవునా హైదరాబాద్ కు ఎప్పుడు వత్తనవ్ హైదరాబాద్ పోత నన్నవ్
హైదరాబాద్కు వద్దాం అనుకున్నా కాని ఆ గోవా ట్రిప్ అయ్యేసరికి కొద్దిలా ఫెల్ అయింది
ఓవలోవలు పోయిళ్ళు
పోతాం ఇగా రేపు పోవలె ఇగా నైట్ కొద్దిగా పైసలుసేజు సెట్ చేసువాలి ఒక ఐదు వందలు ఉంటే కోట్ర నికాడుంటే మళ్ళీ ఇత్తగని
ఉ సాయంత్రం వరకు కొడుతది అడి ఎవలెవలు పోతల్లు మరే
నేను పోట్టోడు ఇగా కొద్దిగా దోస్తుగాల్లున్నారు పోతానం ఇంకా
అవునా
పొట్టొనీ దగ్గర పైసలు సేట్టయినయ్ ఇగ వాడు ఇగ వత్తనటండు నాకాడా కొద్దిగా ఒక వెయ్యి రూపాయలు తక్కువైతనాయ్ కదా ఎవలో ఒకలను మహేందర్ని అడిగితే కొట్టిండు ఇగ
ఉమ్ నీన్ సాయంత్రం నిన్ కొడ్త తి
అమ్మ
ఊ
ఏం చెత్తన్నావ్ మరే
ఏం లేదు ఎంత మంది పోతల్లు
ఊ అందరం పోతనం
నేను రావచ్చా మరి ట్రిప్పుకు
వోత్తాంటె రాయ మళ్ళ ఒక మాట ఒత్త అన్నాడు మరే
వాడు గూడా ఇన్నె ఉన్నాడు కదరా వాళ్ళనే
మరీ ఓత్తరంట మరీ ఇగ మరి పోదాం ఇగా
ఊ ఆ వద్దాం అనుకుంటన మరి ఏమవుతదో మరి బన్నీ గాన్ని అడిగి కనుక్కుంట
భరణోత్త అన్నాడు వాన్ని పట్కరా
అవునా
మీరు మీరు మీరు రమ్మంటే వత్త నేను రేపు రాలే మరీ అంటాడు
మరిపోవమ్మా అందరం కలిసి పోదాం పా
ఇగా మళ్ళ వచ్చిండట ఓదెల
ఊ అడుగు ఎంత ఎంత రడీ చేసుకున్నారు మరే
మనిషికి ఆరువేలు వేసుకుదాం అనుకున్నాను
ఆరు వేలు ఏడ సరిపోతయ్ అన్న మనిషికి ఓ పదివేలు సెట్ చేసుకోర్రి
అంటే దీని నార్మల్గా అంటే ట్రావెల్ చార్జెస్ అంటే మన దోస్తుగాన్దే ట్రావెలింగ్
అవునా మీయి బయిటి ఖర్చులేనా మీయి
ఉ బయటకి వచ్చిన మన ఓన్లీ ట్రావేలింగ్ మనోంది డీజిల్ మనోంది ఇగ
అవునా
ఇగ మొత్తం వానికి మనమే పెట్టుకోవాలి వానికి ఇగ
నేను గూడా ఆయితే ఒక పది వేలు సెట్ చేసుకొని వత్తా
సరే అన్న మరి వద్దాన్నే పోదాం ఇగ నువ్వు ఇగ మరి అందరిని ఏగేయ్యాలి ఇగ మన
ఆ ఆ
అల్ల పన్నే పదమూడు మంది పడతారు మీ ఎనిమిది మంది నీతోటి తొమ్మిది పది ఇంకా ముగ్గురుని సెట్ చేయ్ ఇగ పోదాం ఇగ
మా ఫ్రెండ్ గాడు కూడా ఒక్కడు ఉన్నాడు వాడు గూడా ఏటన్నా త్రిపేద్దాం అని చెప్పిండు కాని ఇగ ఎటు పోలే ఇద్దరమే ఉన్నామని
ఇగ పోదాం ఇగ ఇగ ఇంటికాడా ఉండి ఏం చేద్దాం అట్లా గోవాకు చూసి ఇట్లా ఆరకు పోయద్దాం ఇగ చిన్నగా
హ్మ్ అటు ఇటు తిరిగిన కూడా మంచి గుంటదిగా.
హ్మ్
అ పోయి తిరిగినట్టు ఉంటది.
ఇగ చూసినట్టు ఉంటది. గా ఇగ పోదాం ఇక అదే ప్లాన్ మా దోస్త్ ఇగా ఐదోవ తారీఖు పోమనిగా ఫిక్స్ చేసినాంగా ఇగా మీరు వత్తన అనే సరికి ఐదో తారీఖు ఫిక్స్ చేద్దాం. ఇగా పో ప్
హు హు హ్మ్ ప్లాన్ ఎవరేస్ సినిమనే బానే
అమ్మ దోస్ కా ఇట్లే చెప్పిండు ఆరే ఈ ఇంటికాడుండీ ఏమ్ చేద్దాం. రా అని నాక్ అర్ ట్రావెల్స్ ఉన్నాయి. పోదాము నేను డీజిల్ ను ట్రావెల్ తేద్దాము. వాడన్నాడిగా
హ్మ్
ఇక సరేలే రా అని నేనే అన్నా ఇగ మా వొళ్ళకు ఫోన్ చేద్దామంటే ఇగ మా వొళ్ల అప్ అప్పటికప్పుడుకి సరే రా పొందురా అన్నాడు. ఇగ
ఉ హు
మంచ్ కిింత్ వేస్ ఇగ వాన్ ట్రావెల్ వాందిగా డీజిల్ వాంది అంటే ఇక సరే అని మనం ఒక ఆరు వేలు వేసుకున్నాని అన్న ఇగ
హ్మ్
బే సరేలేరా అన్నాడిగా
అవునా
మ్మ్ ఇగా అంటే ఓ నిష్టం వానిదిరా ఇగ మీరు ఎంతన్నా ఇచ్చుకోరు రా వాడు అన్నాడు. ఇక మినిమం ఆరు వేల పైకి తెచ్చుకోనన్నా ఇగా
ఆ హా
ఇగ అంటే నేను ఒక ఆరు నాకాడా ఐదు వేలఐదు వందలు ఉ ఆ చిన్నగా వెయ్యి రూపాయలు అడగదాం అనుకున్నా బానేనా ఓటినే అరవైవ్లే నువ్వు కొడితే ఇక ఐదు ఇత్తన్నాగా
హ్మ్ సరే అయితేనే నాకు ఒక పదివేల్ ఇందులో నీకు వెయ్యి పదకొండు వేలు సేవ్ చేత్తది.
హ్మ్ పొండీగా ఇగా మనళ్ళతో వత్తన చానా ఓ ఒకసారి ఫోన్ చేయాద్దు. వెళ్తూదిగా
హ్మ్ చేసినా అడుగు పైసలు అడిగేసుకో ఇట్లా వీళ్లు కూడా వస్తానన్నారు. అన్నవాళ్ళు వాళ్ళతోటి కలిసిపోదాం. అందరం కలిసిపోయి ఎంజాయ్ చేద్దాం. అని చెప్పు
చిన్ను గానికి ఫోన్ చేస్తేనోమో నా దగ్గర పైసలు లేవు. రా అంటుండు వాడు ఎప్పుడు అడిగినా
హ్మ్ వాడు ఎప్పటికదేమోచ్చర చెప్తాడు. గాని
హ్మ్ ఎమో ఇట రా అంటే వాడు రాడుగా
ఆ
ఇక ఉన్నారరారు కూడా లేకున్నారా వాళ్ళు వాళ్లతోటి గుర్చొని ఎప్పుడు
ఇంటికానే ఉన్నావ ఇప్పుడు
ఇం ఇంటికానే ఉన్నాయిగా ఆ ఆయా వాళ్ళు బూదమన్నాయి. గా ఇంటికా బాగా ఎండకూడ వలగాలుస్తాంది. గా ఇగ ఈతకు పోద్దాం అనుకుంటన
ఒకబేల్లు పోరగాలు ఉన్నారుగా అందరు
ఏ పోవాలిగా
ఆ
ఏ ను వరంగలి ఏరా ఇప్పుడు
నేను నెలయితే వచ్చి కోచింగ్ తీసుకుంటాను ఈడ
ఆహా హ
యా ఏ య అనికాల అదే వచ్చిన ఇంటికి రాలేయ్యా
హ్మ్ ఔంగ లే ఉనని మాద తె చ ఫోన్ తరుపాే ఫోన్ మాట్ా న అడయాాల ఏప్పుడువయయా
ఇను ఈన్న ఉందాం అనుకున్న వరంగలనే
ఊ
ఆ నెల ఐతుంది వచ్చి డిగ్రీ అయిపోయింది కదా
ఊ
కానీ కోచింగ్ తీసుకుంటున్నా
మగా మామూలుగా ఇట్లా పోద మ అని చెప్ప ఫుల్ గా కా గోవా ఫల్ ఆనియా గోవా ఇట్లా వైజాగ్ అరకు పోయొద్దాం అండాలిగా
ఇక పోతాం కదా ఇట్లాగ అనేది ద్దాం అట్లాగ కారు
హు
ఇలా ఇంకో వేయి రూపాయలు పెట్రోల్ కొట్టి అయితే వేరే కాడికి కూడా తిరిగి రావచ్చు
సెట్ చేయాలి ఎట్టాగో అట్లా
ఆ
అట్ట అడుగుదా చిన్న అట్నే ఆడుకోవాలి గాని చిన్న చిన్న పాడు చిన్న చిన్న ఇది కదా పాపి కొండలు పోధామ అనుకున్నాను ఇ మనం ట్రావెల్స్ ఉన్నాయా
ట్రిప్ ఎత్తిగా పోతే అన్ని కవర్ చేసి రావాలి సగం సగం తిరిగి రావద్దు హు
చందా కావాలిగ
హు
ఇ మనంట్రావల్ మనకన్ని ఉండది ఎడుపోదు
అంతేలే
ఇగ వాడు వాడే ఇగ సైగ చేశినకా మనం ఉకుంటమా
ఇంకేంది కారణడ చెప్పింది కాబట్టి మనకు కూడా సేఫ్ ఉంటది పెట్రోల్ కొట్టించుకుంటే చాలు మన ఖర్చులోకి తీసుకుంటే వాణికి కూడా ఏమైనా చూసుకుందం కానీ
వాని కరసుకోవాలి మనం టైర్ తెచ్చి వాడు డీజిల్ కోటి నిడే మనం కుద్దిర అడుచకోవాలి వా దోన
ఆ
ఇగా మనం అంటే ఇగ మనద అంటే తోటు ఉన్నోరు వార్డు ల్టాడు ఇకోడు దోల్తాడు
నేనూ కూడా డోల్తా తీ అకుష హు మ్మ్ అ ఎప్పుడు నీకు గుడు తోలచు గారా కారు తోల్తా అంటే ఒత్తది మనిషి ఉద్యోగం జూంటది
గాని
ఇద్దరు ముగ్గురు తోలు వచ్చిన వాళ్ళు ఉండాలి ఎందుకంటే ఒక్కడే తోలాలంటే
కాకదా అస్కయిదంద
మ్మ్ వేసుకుంటది
ఆ మంచి గోవా కై అయితే పోవాల అనుకున్నాం మొత్తం అయితే
ఆ
యారొక్క ఇతే పక్క కంపల్సర అని ఫిక్స్ అనం
పోదాం పోదం
ఆ అడి పోయి కొద్దిలే ఏం చేయాల లేదు ఊకంటి కాలండి ఏం చేయలేదు
ఏద పని చేల్లో పోదాం పోదాం అనుకుంటున్నాం కాగానీ వటు పోతార
ఆహా
మ్మ్
మీ ముద దా పా వాడే ఫోన్ చేసి ఇట్లా చెప్పిండు ఇగ
పోదామని చెపిండా
అ పోన్న అనుకున్నానిద
ఎంత మంది ఉన్నారు మరి
నాలుగు ఏడు ఎనిమి వ అనున్నా
ఎనిమిది మంద
హ ఇతర మారే
ఏం లేదు ఇప్పుడే తిన్నా పనుకున్నా
ఏంకోనుకు మరి
పాప్ప వడినాో ఇ సాయంత్రం చికెన్ ఇ చండేగా
హ పోయిట్ పడి అనితాన
ఏ
ఆహ మీీతోోడ ఉండ అయనా
వాడిే ట పోంద
సరేలే నా ఫోన్ వతాను మళ తర్త ఎందానికు
సరేలే బాయ్ మరి ఫోన్ చేయ్య నాకు మళ్ళా మొత్తం కనుక్కొని చెప్ప ఆ
స